హలో
ఆ బాగున్నామానే
అవునా బా చాలా రోజులు అయిపోతుంది కాల్ చేయక
ఆ కొంచెం పని ఉంది కుదర ట్లేదు ఏం చేస్తున్నావు ఏంటి మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదో స్టార్ట్ చేసారని తెలిసింది ఎలా ఉంది పర్లేదా
ఆ పర్లేదబ్బా పర్లేదు అంటే మన చుట్టుపక్కల ఆ బిజినెస్ లేదు కాబట్టి మనకి సెట్ ట్ అవుతుంది
అవునా అంటే కమిషన్ తీసుకుంటారా
ఆ కమిషన్ కూడా ఉంటది
పర్సెంట్ అట్లా ఏమైనా తీసుకుంటారా
ఆ అవును తీసుకుంటావబ్బా ఇంకా మనకి తెలిసిన వాళ్ళ దగ్గర రాస్బోర్డు ఉండదు
అదే అద ఇగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో లాండ్కున్న డిమాండ్ దేనికి లేదు కదనే
అవునబ్బా ఇప్పుడు కొంతమంది ఏంటి కొమంది ఏం చేస్తున్నారు ల్యాండ్ తీసుకోకుండా అయితే ఇల్లు కట్టిచ్చేస్తున్నారు కట్ కట్నీళ్లు కొంటున్నారు
అదే అదే ఇప్పుడు బిల్డర్స్ కూడా అంత కొంచెం అప్పుడున్నంత క్వాలిటీ ఎడ మెయింటైన్ చేస్తుండ్రబ్బా బిల్డర్స్ అప్పుడైతే బాగా మంచిగా అసలు అంటే ఇల్లు పడితే మనకి ఇంకో ఇల్లు మంచిగా వస్తది అన్న ఆలోచన విధానంతో అప్పుడు వాళ్ళు మంచి కట్టేది ఒక ఆప్పుడు ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అప్పటికప్పుడు అన్నట్టు ఇ ప్ర ది దాంట్లో కొంచెం రూపాయి మిగిలిచ్చుకుంటే మంచిగా మంచి ఉంటది అని చెప్పి ఇప్పుడు ఇసుక ఇసుకతో పాటు బొగ్గిటి కా ఇట్లుంటాయిగా
కానీ ఎట్లయినా అబ్బా మనం ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు అన్ని కాస్ట్ పెరిగిపోతున్నాయి కదా ల్యాండ్ తీసుకోవరావ కబల్